హలో
ఎలా ఉన్నావ్
ఉమ్ బాగున్నా నువ్వు ఎలా ఉన్నావ్
నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావు
ఏమి లేదు ఇట్లే పనుకోనీ ఉన్నా నువ్వు
ఏం లేదు నేను ఒక టాపిక్ గురించి ఆలోచిస్తున్నా
ఏ టాపిక్
ప్లాస్టిక్ యూసేజ్ గురించి ఆలోచిస్తున్నా
అబ్బో చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా మంచిగా ఉంటుంది ఆ టాపిక్ ఈ రోజు మాట్లాడుకుందామా దాని గురించి
అవును ప్లాస్టిక్ మన డైలీ లైఫ్ లో చాలా యూస్ చేస్తాం కదా
అవును మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్లాస్టిక్ ప్రోడక్ట్సే యూస్ చేస్తూ ఉంటాం
వాటర్ బాటిల్స్ అంట కవర్స్ అంట బకెట్స్ అంట లంచ్ బాక్సెస్ అన్ని ప్లాస్టిక్ తో ఉంటాయి
అవును కన్వీనియన్స్ కోసం ప్లాస్టిక్ ఎక్కువగా యూస్ చేస్తున్నాం మనం
ప్లాస్టిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా
అవును అది లైట్ వైట్ ఉంటుంది
చీప్ గా దొరుకుతుంది మెయిన్ గా
ఆ ఇంకా వచ్చి ఈజీగా క్యారీ చేయొచ్చు అని కూడా వాడతారు
వాటర్ రెసిస్టెన్స్ కూడా కదా
ఉమ్మ్ అవును అందుకే అన్ని ఇండస్ట్రీస్లో యూస్ చేస్తున్నారు
హాస్పిటల్స్ లో కూడా ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి
అవు ను సిరింజన్స్ గ్లవ్స్ మెడిసిన్ కంటైనర్స్ చాలా యూస్ అవుతాయి
ఫుడ్ ప్యాకేజింగ్ లో కూడా ప్లాస్టిక్ ఎక్కువగానే యూస్ చేస్తారు
ఉమ్ అవు ను స్నాక్స్ ప్యాకెట్స్ మిల్క్ కవర్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్వే కదా
కానీ డిస్డ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి కదా
అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్
ప్లాస్టిక్ ఈజీగా డికంపోజ్ అవ్వద్దు ఆ
అవును ఎన్నో వేల సంవత్సరాలు పడతాయి వందల సంవత్సరాలు పడతాయి దానికి
అవును ఇంకా ఎన్విరాన్మెంట్ కి కూడా డ్యామేజ్ చేస్తుంది
అవును ఇంక సాయిల్ పొల్యూషన్ కూడా పెరుగుతుంది
వాటర్ పొల్యూషన్ కూడా పెరుగుతుంది
ఇంగ మెయిన్గా ఓషన్స్ లో ప్లాస్టిక్ వేస్ట్ చాలా పెరిగిపోయింది
మెరైన్ అనిమల్స్ కి అయితే చాలా డేంజర్ అయిపోతుంది
అవును ఫిష్ ఫిషెస్ అంటా టర్టల్స్ అంటా బర్డ్స్ ప్లాస్ స్టిక్నీ ఫుడ్ అన్ని అనుకొని తింటాయి
దాని వల్ల వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి
అవును కొన్ని యానిమల్స్ చనిపోతాయి కూడా
అది చాలా బాధగా ఉంటుంది కదా
అవును ప్లాస్టిక్ బర్నింగ్ కూడా డేంజరస్
స్మోక్ వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది
దాని వల్ల హ్యూమన్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది
అందుకే ప్లాస్టిక్ని బర్న్ చేయ్యకూడదు
నిజమే
సింగల్ యూస్ ప్లాస్టిక్ అంటే ఏంటి
అంటే ఒకసారి యూజ్ చేసి త్రో చేసే ప్లాస్టిక్
ప్లాస్టిక్ కవర్స్ స్ట్రాస్ కప్స్ స్పూన్స్ లాంటివి కదా
అవును ప్లేట్స్ అండ్ స్మాల్ వాటర్ బాటిల్స్ కూడా వస్తాయి
వీటిని అవాయిడ్ చేయాలి మెయిన్ గా
అవును దాని బదులు క్లాత్ క్లాత్ బ్యాగ్స్ యూస్ చేయొచ్చు
స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు
ఆ ఇంకా గ్లాస్ కంటైనర్స్ కూడా యూస్ చేయొచ్చు
రీయూజబుల్ ప్రోడక్ట్స్ అయితే ఇంకా చాలా బెటర్ ఆ
ను ఇవి ఉన్నాయి కదా రెడ్యూస్ రియూజ రీసైకిల్ అనే రూల్ ఫాలో చేయాలి మనం
ఫస్ట్ రెడ్యూస్
అవును ఫస్ట్ ప్లాస్టిక్ యూజ్ తగ్గించాలి
సెకండ్ రీయూస్
అవును సేమ్ ప్రోడక్ట్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలి దాన్ని రియూజ్ అంటారు
థర్డ్ అయితే రీసైకిల్
ఆ ను వేస్ట్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేయాలి
స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి కదా
అవును స్టూడెంట్స్ కి ఎన్విరాల్మెంట్ ఇంపార్టెన్స్ చెప్పాలి
ఎవ్రీ హౌస్ లో వేస్ట్ సపరేట్ చేయాలి
వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ సపరేట్ బిన్స్లో పెట్టాలి
రీసైక్లింగ్ ఈజీ అవుతుంది అప్పుడు
అవును గవర్నమెంట్ కూడా ప్లాస్టిక్ యూజెస్ తగ్గించడానికి రూల్స్ తీసుకొస్తుంది
పబ్లిక్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ కదా
అవును ఒక్క పర్సెంట్ చేంజ్ అయినా డిఫరెన్స్ ఉంటుంది
షాపింగ్కి క్లోత్ బ్యాగ్ క్యారీ చేయడం ఈజీ కాదు ఈజీ కదా
అవును ప్లాస్టిక్ కవర్ అడగాల్సిన అవసరం ఉండదు
ఫంక్షన్స్లో డిస్పోజబుల్ ప్లాస్టిక్ బదులు స్టీల్ ప్లేట్స్ యూస్చేయొచ్చు
మ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ బెటర్
పేపర్ బ్యాగ్స్ కూడా యూజ్ చేయొచ్చు
కానీ పేపర్ని కూడా వేస్ట్ చేయకూడదు కదా
అవును అది కరెక్టే
మ్ ఆ ప్లాస్టిక్ రోడ్స్ గురించి విన్నావా
అవును కొన్ని ప్లేసెస్లో రీసైకిల్డ్ ప్లాస్టిక్ని రోడ్స్ కన్స్ట్రక్షన్లో యూస్చేస్తున్నారు
ఆ వేస్ట్ని యూస్ ఫుల్ గా మార్చడం మంచి ఐడియా కదా
టెక్నాలజీ వల్ల సొల్యూషన్స్ వస్తున్నాయి
కానీ మనం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అయినా కూడా
ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ ట్రో చేయకూడదు
హు డస్ట్బిన్స్ యూస్ చేయాలి
పార్క్స్ బీచెస్ క్లీన్ గా మెయింటైన్ చేయాలి
నేచర్ని ప్ర ప్రొటెక్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ
చిన్న హ్యాబిట్స్ పెద్ద చేంజ్ తీసుకొస్తాయి
వాటర్ బాటిల్ హోమ్ నుంచి క్యారీ చేయడం
షాపింగ్ బ్యాగ్ మర్చిపోకపోవడం
ఉమ్ ప్లాస్టిక్ స్ట్రాస్ అవాయిడ్ చేయడం అంట
రియూజిబుల్ లంచ్ బాక్సెస్ యూస్ చేయడం
ఇంకా ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయడం మన చేతుల్లో ఉంది
ఫ్యూచర్ జనరేషన్స్ కోసం నేచర్ ని ప్రొటెక్ట్ చేయాలి
ప్లాస్టిక్ యూజ్ కంప్లీట్లీ స్టాప్ చేయడం కష్టమైనా అన్నెసెసరీ యూసేజ్ మాత్రం తగ్గి తగ్గించవచ్చు కదా
అవును ఎగ్జాక్ట్లీ అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండూ ఇంపార్టెంట్టే
ఈ రోజు డిస్కషన్ చాలా యూస్ఫుల్గా ఉంది
అవును ఇంకా రీసైక్లింగ్ అండ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం
సరే ఫస్ట్ రీసైక్లింగ్ అంటే ఏంటి
వేస్ట్ ప్లాస్టిక్ ని కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తయారు చేయడం
అది ఎన్విరాన్మెంట్కి చాలా యూస్ఫుల్
అవును వేస్ట్ కూడా తగ్గుతుంది
ఇంకా రీసైకిల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
ముందు ప్లాస్టిక్ వేస్ట్ కలెక్ట్ చేస్తారు
తర్వాత
డిఫరెంట్ ప్లాస్టిక్ టైప్స్ ని సపరేట్ చేస్తారు
వాష్ చేస్తారు కదా
అవును క్లీన్ చేసి స్మాల్ పీసెస్ గా క్రష్ చేస్తారు
దాని తర్వాత ఏం చేస్తారు
మెల్ట్ చేసి కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తారు
చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అసలు
అవును
ఇంకా ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్స్ ఏంటి
ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ అంటే క్లోత్ బ్యాగ్స్ స్టీల్ బాటిల్స్ గ్లాస్ కంటైనర్స్ పేపర్ బ్యాగ్స్ బాంబూ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి
ఆ ఇంగా వుడెన్ స్పూన్స్ గూడా యూస్ చేయొచ్చు
రీయూజబుల్ లంచ్ బాక్సెస్ అయితే ఇంకా బెస్ట్
అవును స్కూల్ స్టూడెంట్స్ ఏం చేయాలి మరి
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు స్టీల్ బాటిల్ యూస్ చేయాలి
ఇంకా లంచ్ బాక్స్ రియూజిబుల్గా ఉండాలి
అవును ఇంకా చాక్లెట్ కవర్స్ రోడ్ మీద పడేయకూడదు
డస్ట్బిన్లోనే వేస్తే మంచిగా ఉంటుంది
అవేర్నెస్ క్రియేట్ చేయాలి మెయిన్ గా
ఇంకా ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి
ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంకరేజ్ చేయాలి.
షాపింగి వెళ్తే క్లాత్ బ్యాగ్ కంపల్సరీ క్యారీ చేయాలి కదా.
అవును ఇంకా ప్లాస్టిక్ కవర అవసరం ఉండదు.
ఇంకా ఫంక్షన్స్ లో ప్లాస్టిక్ డెకరేషన్ బదలు ఎకో ఫ్రెండ్లీ డెకొరేషన్ యూస్ చేయొచ్చు.
ఫెస్టివల్స్ లో కూడా ప్లాస్టిక్ వేస్ట్ తగ్గించాలి.
ఇంకా బీచెస్ క్లీన్ గా మెయింటైన్ చేయాలి.
పార్క్స్ లో లిటర్ చేయకూడదు.
ఇంగా టూర్కి వెళ్ళిన ప్లేస్ క్లీన్గా వదిలి రావాలి.
నేచర్ ని రెస్పెక్ట్ చేయాలి మెయిన్ గా.
మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది?
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అవేర్నెస్ కం క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తుంది.
కొన్ని ప్లేసెస్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా.
పబ్లిక్ కోఆపరేషన్ లేకుండా కంప్లీట్ సక్సెస్ రాదు కదా.
ఆ ఓన్లీ మన రెస్పాన్సిబిలిటీ కూడా ఈక్వల్ గా ఉమ ఉంటుంది
ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పావు
మరి ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల క్లైమేట్ మీద ఎఫెక్ట్ ఉంటుందా?
డైరెక్ట్ గ కాకపోయినా ప్రొడక్షన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ వల్ల ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ తుంటుంది
అందుకే రిడ్యూస్ చేయడం బెటరు.
రీ యూస్ చేయడం ఇంకా బెటరు
రీ రీసైకిల్ చేయడ అయితే బెస్ట్ ఆప్షన్
చిన్న పిల్లల్కి స్కూల్ నుంచి ఈ హ్యాబిట్స్ నేర్పించాలి.
అప్పుడే ఫ్యూచర్ జనరేషన్ రెస్పాన్సిబుల్గా ఉంటుంది.
నేచర్ క్లీన్ గా ఉంటే హెల్త్ కూడా బాగుంటుంది.
ముందు పొల్యూషన్ తగ్గితే డిసీజెస్ కూడా తగ్గుతాయి.
గ్రీన్ ఎన్విరాన్మెంట్ అందరికీ కావాలి కదా.
ట్రీస్ పెంచడం గుడ ఇంపార్టెంటే
ప్లాస్టిక్ వేస్ట్ తగ్గించి గ్రీనరీ పెంచాలి ఎక్కువగా
వును క్లీన్ ఇండియా అంటే మన రెస్పాన్సిబిలిటీ
ఎవ్రీ సిటిజన్ కాంట్రిబ్యూషన్ అయితే చాలా ఇంపార్టెంటె
వును నేను ఇప్పటి నుంచి క్లాత్ బ్యాగ్ యూస్ చేస్తాను.
నేను స్టీల్ వాటల్ బాటల్ క్యారీ చేస్తాను.
ఇంకా ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ స్ట్రాస్ యూస్ చేయడం అవాయిడ్ చేస్తాను.
ఫ్రెండ్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తాను, మా నేను మా ఇంట్లో వేస్ట్ స్టేజ్ సెగరేషన్ స్టార్ట్ చేస్తాను.
ఉమ్ సరే అయితే
ఉమ్ సరే అయితే అమ్మ పిలుస్తుంది బాయ్
బాయి